సిస్టర్ బావున్నారా సిస్టర్
ఉ బాగున్నాం సిస్టర్ మీరు బాగున్నార
ఉ బాగున్నాం సిస్టర్ తిన్నారా
ఆ అయిపోయింది సిస్టర్ మీరు తిన్నారా
మేం తిన్నాం సిస్టర్ ఏం తిన్నారు
చికెన్ సిస్టర్
సిస్టర్ మేము చికనే తిన్నాం సిస్టర్ సేమ్ పీజ్
ఓకే
ఏం తిన్నారు చికెన్ లోకి ఆ మాక్
ప్రైన్ వైట్ రైస్ వైట్ రైస్
బనే ఉంటుందిలే ఇంట్లో ఫుడ్ కదా
అమ్మ చేసి ఆ అదే ఫుడ్ బాగుంటది కదా ఇంట్లో లేదు లేదు
ఉ
నేను పోను సిస్టర్ వంటజోలికి
నేర్పీయొచ్చు కదా మేము వచ్చి నేర్చుకుంటాం అట్లా
అవున మీరు చెప్పులు మేము చెప్పులు కాదు సిస్టం
సిస్టర్ నాకు వంటలు రావు సిస్టర్ నేర్చుకోవాలి నేను కూడ
నేర్చుకుందాం లెండి ఇద్దరం కలిసి
హు నువ్వు నేర్చుకోనిరా అమ్మ దగ్గరా
అమ్
హు మీరు నేర్చ్ కుందం చేసుకుందం ఎప్పుడన్నా
ఉహ్
హ్మ్
థాంక్స్ ఇంకేంటి విశేష
మాకు చికెన్ చేసినారు ఏమి బాలేలా కానీ దుబ్బ దుబ్బ ముక్కలు వచ్చినయి కానీ ఏ ముక్కలు వచ్చినయి తినలే మట్టసనంగా మజ్జిగ తాగేసి వస్తున్న ఏమడుగుతావు నిన్న చెప్తుంటనే నువ్వే రావు బాలేదని చెప్పినావు అన్ అంత బాగుందని చెప్తున్నారు రా నిన్న
ఏమని నిన్నేం చేశారు
ఏ నిన్న ఎగ్ చేసార అది తీయ్యగుంది కావ బ్
ఎగ్ ఎగ్ కర్రీ నా
ఆ నిన్న ఎగ్ కర్రీ చేసారు కదా మనకీ
అవునవునవును
ఇంటికి వెళ్ళి చెప్పాను బక్క అంటీ ఆమె తెలుసు కదా నీకీ
ఉమ్ ఉమ్ తెలుసు తెలుసు
నైట్ గుంటుంది చూడు ఆమె చెప్పాలి గట్టిగా చెప్పాను ఏంది ఆంటీ తీయ్యగుంది ఏమన్న బెల్లం కలిపినారని అడిగినానా ఆ ఆంటీ వండుకొని ఆ ఎందమ్మా నువ్వు అట్లా చెప్తావు అంత బాగుంది బాగుందన్నారు నువ్వే ఇట్ల చెప్తున్నావు నవ్వుతంది ఆమే
హ్మ్మ్ మళ్ళీ ఇంట్లో ఆమె ఏమనలేద
ఆ ఏమో లేదు ఇంక ఈ అమ్మ ఒక్కటే ఉండే ఈడ పక్కన ఏమకి చెప్తీ నైయిట్ ఆమెకి హు హ్మ్మ్ ఇంక ఈరోజు ఆ ఆ దుబ్బాయమ్మే వేసింది ఈరోజు
చెప్పల్సి ఇది చికన్ అ బాగా లేదు
ఏం చెప్తావలే ఎంత అయిన ఈ మనకుండేయి ఇదే దరిద్రంగా ఎంతైనా మనదే తప్పుడు ఉండేది
ఉమ్ అంతే అంతే అంతే అమౌ చూసి అడ్జస్ట్ అవ్వాలి అడ్జస్ట్ అయ్యి పోవాల్సి ఉందే తప్ పొ మనకి ఇంకేమి ఉంటాయి చెప్పి
హ్మ్మ్ ఇక అంతే ఉరుకునెపోతుంది నేను ఇంకా
ఇంకా బయట అయితే ఎక్కువ గా పెట్టలేము
ఉమ్ తిన్న తిన్నకపోయిన గడ్శిపోతోందిగి కాలం అంతె హ్మ్మ్ అటుటు ఉన్నామంతే అమ్మ తమ్ముడంత అంత బాగున్నార
ఆ అంతా బాగుంది
ఊ ఏం చేస్తున్నారంతా
ఉమ్ ఇప్పుడే వచ్చారు పైకి ఇంట్లోకి వెళ్ళారు నేను ఇక్కడ స్టెప్స్ దగ్గ
ఇల్లు ఎంత వరకు వొచ్చింది కట్టిస్తున్నరు అని చేప్తిరి కదా
ఊ ఉమ్ అయిపోయింది ఒక నైన్టీ పర్స ఒక ఎయిటి పర్సెంట్
ట్వంటీ పర్సెంట్ ఉంది
ఇంకా పడుతది ఈ మంత్ పడుతుంది ఇంకేం మీద అయిపోయింది స్టెప్స్ కానీ వేసేస్తున్నాడు ఇక డోర్స్ బుల్ లా పెయింటింగ్ ఉంది అంతే ఇంకా ఏంలేదు
పెయింటింగ్ కల పెయింటింగ్ తర్వాత అవి బల్బ్స్ అన్ని పెట్టేసారా
అన్ని ఎలక్ట్రక్ అంతా పోయింది ప్లంబర్ అయిపోయింది ఎలక్ట్రిక్ అయిపోయింది ఇంకా విండోస్ మొత్తం అంత ఐపోయింది
కిచెన్ కిచెన్ స్ అంత అయిపోయింద కిచ
అన్ని ఐపోయినై
హు హ్మ్మ్
ఇంకా విండోస్ కి డోర్స్ పెట్టాలి ఇంకా అంతా అయిపోయి నుంచి పెయింటింగ్ పెయింటింగ్ అంతా అయిపోయి నుంచి వాళ్ళుొచ్చి విండోస్ ఒక రోజు లో ఫిట్ చేసి వెళ్ళిపోతారంట.
విండోస్కి ఏమి ఎక్కువకాలి మిషన్ పని కడుతున్నారు అయిపోతుంది అదేం
హ్మ్మ్
ఉమ్ మేన్ రోడ్ కొ ఉందా మీ ఇల్లు
లేదు లేదు లోపల్కి
ఉమ్ మేన్ రోడ్ లొ ఉంటే బాగ గిరాకీ కి వచ్చిండు
ఎందుకు గిరాకే ఏమ ఇక్కడేం లేదు కదా
ఏ బాగుంటే డిమాండ్ కూడా బాగా వచ్చిండు అంటే ఏమన్నా రెట్ కళ వచ్చినప్పుడు అర ఆ అవును బిర్యానీ కాదు అవును మీకు ఏ ఫుడ్ అంటే ఇష్టం బాగా
నప్పు ఏ మన పొటాటో
ఏ ఈ చికెన్ మటన్ ఏం తినవా
హు హ్మ్మ్ చికెన్ తింటడా అదిగా ని మత్ తక్కువ ఏ తుది ఉమ్
ఎందుకలా
ఎందుకు అలా తినబుద్ధి గాదు
మీకు ఏం ఫుడ్ అంటే ఇష్టం పొటాటో కాకుండా
అంతే ఇంకేమి ఇష్టం ఉండదు అన్ని లైట్ లైట్గా తింటాను
లైట్ లైట్ గా తింటాను
నో టచ్ ఓన్లీ డ్డూ
లడ్డు గులాబ్జమ్ లడ్డు
ఓన్లీ లడ్డు
ఓన్లీ లడ్డు ఓకే
హ్మ్మ్
గులాబ్ జామ్ తినారా
తింటాం లైట్ గా
నేను అన్నీ తింటాను సిస్టర్ గులాబ్ జాముల్ అన్ కయలో
నేను అప్పుడు తింటుంటి ఈ మధ్య మానేసి కాలక్ స్వీట్స్ కదా అని
అన్ని తినాలి బాగ
స్వీట్స్ కదా ఎక్కువ స్వీట్స్ తినన్
తినకూడదు కానీ ఇప్పుడు కాక ఇంకెప్పుడు తింటం చెప్
మళ్ళీ ఇబ్బంది అయి ఫ్యూచర్ లో మళ్ళీ ఇబ్బంది అయితది కదా శుగర్ గివర్ అదే
అది నిజమే
అ మన లిమిట్స్ లో మనం ఉంటే చాలు కదా
చిన్నపిల్లల వాయిస్ ఇనబడిస్తాంది పక్కన రావచ్చు కద రా
ఇక్కడ అంటే పక్కన ఎక్సెసిం
హలో
హలో మీరు ఎన్ని ఇయర్గ అసిస్టెంట్ గ చేస్
ఆ అయిపోయే మూమెంట్లో ఏంది సిస్టర్ పాప్ ఇంకా పనుకోలేదా
కి మశం
కొద్దిగా పైకి రావచ్చు కద పైకి రా పైకి
పైకి లేేదు మా
అయ్యో దేవుడా హ ఆహ ఏం బయటికి ఏళ్లలేద ఎక్కడ
ఇంక ఇప్పుడే తిన్న తింటున్న ఎలా సచ్చ నిన్న ఫ్రెండు వాళ్ళ ఇంటికి ఎల్లేసొచ్చ
మాలాగ మీరు కూడ
హుమ్
అలాగే చికెన్ తిన్నారని చెప్తున్నారు రేపు అక్కడికి వెళ్ళాలి ఏం ప్లాన్స్ రేపు
ఏమి లేదు ఇంటి దగ్గరికి ఎల్లాలి గుర్తుంటది
రోజు ఇంటి దగ్గరకే వెళతున్నారు
అంతే కదా తప్పదు కదా మ్మ్
స్కూటీ ఉందా ఏమన్నా
లేదు లేదు
ఓకే ఓకే
వెళ్ళొస్తాండు బావా ఏమో వంట నేర్చుకున్నారా ఇంటిలో ఉన్నారు కదా ఇన్ని రోజుల నుంచి మీకేమన్నా ఇష్టం వచ్చిన వాంటకి చెప్పండి నేను చెబ్తను ఎలా చేయలో నేర్ మచ్చుకుందురు మీరు కొంచెం
ఇంకాదేది చెప్పాలే
ఏమంటే ఏంటే ఇష్టము చికెన్ మటన్ అంటే కాదని చెప్తిరి పొటాటో కర్రీ కూడా ఏం లేదు సిస్టర్ ఫస్ట్ టు దాన్ని బాగా కడగండి అతే ఒక బేషన్ తీసుకోండి బ్ తీసుకొని అందులో కొ కొంచెం వాటర్ పోసి గ్యాస్ పైన పెట్టండి గ్యాస్ స్ట్ ఆన్ చేయండి అవ్ ఉడుకుతాయి కాసేపు తర్వాత తర్వాత కరివేపాక్ కు పసుపు ఆ అల్లము హ్మ్ ఇంకా ఏంటిది రూపా అవంతా కొంచెం ఆయిల్లోకి ఎళ్ళి వే ఎగి
మగ్గనిచ్చి
ఆ
మగ్గినివా
అదే సిస్టర్ అదే కొంచెం బేగనియలని చెప్తున్నాన్ కదా అదే ఇంకా మగ్గనియడం అన్నా వేగించడం అన్నా రెండు ఓక్ ఒకటే పప్పు దినుసులుంటాయి చూడు ఇపుడు అవ్వని ఏస్కోవాలి ఇపుడ్ బాగా చల్ల కూడా ఎస్ కొచ్చు మనం స్మెల్ బా రావాలనుకుంటే వేసుకుంటే మనకి బాగుంటుంది తర్వాత అది కొంచెం దాంట్లోకి యాడ్ చేస్తే ఆలూస్ సరిపోతుంది టేస్టకావాలంటే కొంచెం గరం మసాలా బాగాయాలనమాట ఆ
ఎక్కువటిలా గుప్తు మస్
ఆఫ్ తినకూడదు కానీ మన టేస్ట్ బాగుంటే కొంచెం వేస్ కోవాలి మాస్తు కొత్తిమీర అల్లం కొబ్బరి పొడి అన్ని వేసుకుంటే టేస్ట్ బాగ వచ్చింది మనకి వర్షం వచ్చేటట్టుందా సిస్టర్
ఉమ్ సెవెన్ ఓ క్లాక్ అప్పుడు దా కొన్ని చినుకులు పడింది
అవునా మాకు ఇక్కడేం పల్లే సిస్టర్ మా ప్స్గు చెన్నగులు లేవు ఇక్కడ ఇక్కడ మీకు బా తడిచినట్టుంది బాగుంటుంది మీకు అక్కడ
హ్మ్మ్ క్లైమేట్ చేంజ్ ఉంది ఇక్కడ
అంటే పెద్ద వర్షం మేమి పడలేదా మీకి ఈ వేడు తట్టుకోలేకపోతున్నాం ఇక్కడ మీకు వేడిగా ఉందా అక్కడ చల్
ఫుల్లుగా ఉంది వేడి
హ్మ్ నాకి సేమ్ అలానే ఉంది ఇక్కడ
అంటే ఉంటై ఎండాకాలం పోయే వరకు హ్మ్మ్
హ్మ్ ఏం సిస్టర్ ఎవరి బాధలు వాళ్ళుకు ఉంటై
పాలి